అలో బాగున్నావా
ఆహ్ బావున్నా ఏం చేస్తున్నావు
ఏం చేయలేదు ఉర్కే అలా కూర్చుొని ఉన్నా ఇప్పుడే ఆవులకి గడ్డియే గడ్డిలు పెట్టేసి వాటర్ పెట్టేసి ఇప్పుడే వచ్చి కూర్చోని ఉన్న
ఉమ్ అంటే డే కి ఎన్నిసార్ పెట్టాల మీరు గడ్డిడానికి
అంటే అది తింటూ ఉంటుంది పెడ్ పెడ్తూనే ఉండాలి గదా మళ్ళీ ఆకలితో ఉంటాయి అవి
ఉమ్ అది గూడా కరక్టెలే
ఆహ్ అది కూడా మా ఊర్లో వాటరే రాలేదా సరిగా వాటర్ ప్రాబ్లమ్ మా ఊర్లో ఎప్పుడు ఒక్క బోరే ఉంటుందా ఇంకా ఊరంతా డి పెండవ్తూ ఉంటుంది ఒక్క బోరు పైన
ఒక్క బోరే ఉందా
ఉమ్ అవును
చానా కష్టమైతుంది గదా ఒకటంటే
అదే చాలా కష్టం అసలు ఈ మధ్య వన్ వీక్ నుంచి అసలు సరిగా వాటరే రాట్లేదు మా ఊర్లో
ఉమ్ మరెట్లా చేస్తున్నారు వాటరు స్కట్సిక్
ఏ అది ఎంత దూరం నుంచి ఎత్కొని వొస్తమామేమైతే వాటర్ బిన్ నీళ్లతో
అయ్యో
ఆ అది ఒకా ముందు నుంచే ఉంది మా ఊర్లో వాటర్ ప్రాబ్లము
ఆ
చాలా కొన్ని ఇయర్స్ నుంచే ఇది ఎప్పుడు పోతుందో ఏమో ఇంకా ఏమో పంచాయతీ ఎలక్షన్స్ వొస్తయంట కదా ఇంగ ఇప్పుడు అప్పుడేమన్నా ఎలక్షన్స్ ఏమన్నా అయిపోయాక ఎవరనా పట్టించుకుంటే చూడలి
అంటే ఇంతకుముందే ఎవరికిీ చెప్పలేదా మీరు ఇట్లా కంప్లైంట్ రైజ్ చేయలేదా
ఆ చేసింతనే ఒక బోర్ వేపిచ్చారు ఒక ఆయన పెద్ద ఆయన అనేసి
ఒక్కటే వేపిచ్చనా
ఆ ఒకటి ఏపిచ్చారు ఇంకా అది కూడా వోల్టేజ్ వొచ్చినప్పు చాలా తక్కువే ఉమ్ అంటే కొన్ని కొన్ని వీధిలలోనే గేట్ వాళ్ళంటరు చూడు
ఆ
అదీ తిప్పుకుంటూ ఉంటారు కొన్ని కో కొన్ని కొన్ని వీధులలో అట్లా వస్తూ ఉంటాయి ఆ ఇంకా ఓల్టేజ్ ఎళ్ళిపేయింది అనుకో ఈ వీధిలో పట్న వాళ్ళు ఆ వీధిలోకి ఉండదు అట్లైపోతుంది మా ఊర్లో
అంటే మీ ఊర్లో ఏమైనా బోరేస్తే పడ్తాయాంటే నీళ్లు పడ్తాయా
ఆ చాల్ లోతుగానే పోవాలి
హ్మ్ అంటే ఇక్కడ మేము ఇక్కడ ప్రజెంట్ ఉన్నా అంటే ఉన్నాం గదా ఇక్కడ ట్లో ఇక్కడ ప్రతి ఇంటికి ఒక్కొక్క బోర్ ఉంది తెల్సా
అవునా అంటే వాళ్ళ సొంతం బోరా
అవును సొంత బోరే
ఉమ్మ్ మా ఊర్లో అంటే పొలాలకి అట్లా వేపిచ్చుకుంటారు బోర్లు ఇంటి దగ్గర ఏమేప్పించుకోలేదు
ఉమ్ అంతేలే ఇంగ ఊరంటే ఎవరు వేపి చుకోరు బోర్లు ఇంగ సొంతంగా అట్ల కుళాయిలుంటాయి కదా అక్కడక్కడ నువ్వు వస్తా అంట
ఆ ఇంకా ప్రతీ ఇళ్ళకి కొళాయిలుంటాయి ఇంకా ఒక బోరే ఉంటుంది ఈ ఊర్లలో
ఊ ఇంకా అది కూడా మా ఊరు వచ్చింది అదే అంత పెద్దద్దెమ్ కాదు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ హౌసెస్ ఉంటాయి
ఓహో
ఉమ్మ్ ఇంతే ఇంగా
అంతేలే ఇంకా నువ్వు ఎప్పుడన్నా మ్యామ్ మూవీ కి థియేటర్ లో త్రీ అవర్స్ మూవీ చూస్ పోతాం కదా కానీ ఆ మూవీ కంప్లీట్ అవ్వడానికి ఎంత వర్క్ ఉంటుంది ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు
ఆ నిజమే అసలు మూవీ స్క్రీన్ మీద కనిపించేది ఫైనల్ అవుట్పుట్ మాత్రమే కదా
ఆ అవును ఇగ అసలు దాని వెనకళ ఎన్నో ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది గదా
ఉమ్మ్ అది నిజమే ఇంకా ఫస్ట్ మూవీ ఎలా స్టార్ట్ అవు నీ అనుకుంటున్నవు
అంటే ఒక స్టోరీ ఐయ్యాక స్టార్ట్ అయితుంది
ఆ ఇంకా రైటర్ ఫస్ట్ స్టోరీ రాస్తాడా
ఆ అవును తర్వాత స్క్రీన్ ప్లే ప్రిపేర్ చేస్తారు
ఆహా మరి స్కీ స్క్రీన్ ప్లే అంటే ఏంటి
స్క్రీన్ ప్లే అంటే స్టోరీని స్ కి అంటే సీన్ బై సీన్ గా డివైడ్ చేయడం అనమాట
ఆహా ఇంకా డైలాగ్స్ కూడా రెడీ చేస్తారు కదా
ఆ అవును తర్వాత డైరెక్టర్ ఎంటర్ అవుతాడు దాంట్లోకి
ఉమ్మ్ ఇంకా స్టోరీని ఎలా స్క్రీన్ మీద చూపించాలో ప్లాన్ చేస్తాడు కదా డైరెక్టరే
ఉమ్మ్ అవును హీరో హీరోయిన్ సెలెక్షన్ ఎలా చేస్తారో అసల ఏమో
ఆ క్యారెక్టర్ కి సూట్ అయ్యే యాక్టర్స్ ని చూస్ చేస్తారు డైరెక్టర్స్
ఉమ్మ్ అవును వాళ్ళ ఆడిషన్స్ తీసుకొని సెలెక్ట్ చేస్తారేమో
అవును ఇంకా మన ఇండస్ట్రీస్ లో చాలా కొత్త కొత్త హీరోయిన్స్ హీరోలు అందరు వస్తన్నారు
నింగా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ కదా
ఉమ్మ్ అవును ఇంకా విలెను కామెడియను తర్వాత వొచ్చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలాంటివి
అవును మింగాష్ ఆ అవును ఇంగా షూట్ టింగ్ స్టార్ట్ అయ్యే ముందు లొకేషన్స్ ఫస్ట్ వెతుక్కొని పెట్టుకుంటారు
హ్మ్మ్ అవును ఏమనా లే విలేజెస్ కావాలా సిటీస్ కావాలా ఇంగ్లాండ్
ఫర్ ఫారెస్టా లేకుంటే ఫారిన్ కంట్రీస్ కావాలా అని అన్నీ చూసుకుంటారు వాళ్ళు
ఉ అవును ఇంకా కొన్ని కొన్ని సీన్స్ కోసం సెట్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు కదా
అవును అసలు రియల్ హౌస్ లాగా కనిపిస్తుంది
ఉ అవును కానీ అది టెంపరరీ సెట్టు అసలు రియల్ గా
అవును నిజం ఇంగ షూటింగ్ లో ఒక సీన్ ఫస్ట్ అటెంప్ట్ లోనే కంప్లీట్ అవుతుంది అంటావా
చాలా రేరు అసలు
ఉ కొన్ని సీన్స్ అయితే ఒక టెన్ టు ట్వంటీ టెక్స్ కూడా తీసుకుంటాడంట
ఆ అవును నిజమే ఇంకా చాలా మంది యాక్ట్రెస్ అది వాళ్ల ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా కొన్ని టేక్స్ తీసుకోవాల్సిందే
ఉ అవును డైలాగ్ ని బట్టి ఉంటుందేమో కదా
ఆ అదైతే నిజమే ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ చెప్ ఏటు
అవును లైట్నింగ్ డిపార్ట్మెంట్ సపరేట్ అంటే ఆ సౌండ్ టీమ్ సప్ రేట్ మేకప్ టీమ్ సపరేట్ ఇవంత సపరేట్ సపరేట్ గా ఉంటయ్
అవునవును ఇంక కస్టమ్ డిజైనర్స్ కూడ చాలా ఇంపార్టెంట్ కద
ఉ ఔను హీరో డ్రెస్సు కంటిన్యుటి మెయింటైన్ చేస్తుంది
ఉ ఔను ఇంక ఒక రెన్ సీన్ సమ్మర్ లో షూట్ చేస్తారు అంట
ఉ ఔను అదంత లైన్స్ సీను ఇంక సమ్మర్లంటే చాల కష్టం సో ఆర్టీఫ్ ఫిషల్గ ఇన్ మిషన్స్ యూస్ చేస్తరు
ఆ అదైతే నిజమే ఉ నైట్ సీన్స్ సో డే టైమ్ లో షూట్ చేసి ఎడిటింగ్ లో చేంజ్ చేస్తారు గద అది వెన్న నేను
ఉ ఔను నేనైతే అయితే ఇంస్టా రీల్స్లొ అయితే చాల సార్లు చూసిన వైపుతో పడతా ఉంటరు పైన్ నుంచి వాటరు
ఆ అది రైైన్ సీజన్ లాగ చూపిస్తరు ఎంత బాగ
ఔను ఇగ టెక్నాలజీ వల్ల చాల పాసిబుల్ అయింది లేదంటే చుసేకి
ఆ అదే ఇంక సాంగ్ షూటింగ్స్ కి షూటింగ్స్ కి ఎంత ప్రిపరేషన్ ఉంటుందొ కదా
ఔను ఫస్ట్ డ్యాన్స్ మాట్ డ్యాన్స్ మాస్టర్ నీ పిలుచుకొవలె డ్యాన్సర్స్ ఎంచుకోవల
ఔను ఇంకా కాస్ట్యూమ్స్ అంటా లొకేషన్స్ కూడ అన్నీ సెట్ చేసుకోవాలి
ఉ ఔను ఇంగ యాక్షన్ సీన్స్లొ ఒరిజినల్ ఫైట్ ఉంటుంద
ఆ లేదు అసలు అసలు డబ్బింగ్ అనుకుంట అంత
ఉ ఔను అంతేలె ఇంగ స్టంట్ మాస్టర్స్ ప్లాన్ చేస్తారేమో గద
ఆ హౌను సేఫ్టీ రొబ్స్ యూస్ చేస్తారు
ఔను ఇంగ షూటింగ్ కంప్లీట్ అయ్యాక మూవీ రెడీ అయిపొతుందంటావా
ఆ లేదు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి కద
ఉ అది కూడా నిజమో ఏమో ఎడిటర్ అన్ నెస్సరి సీన్స్ ని రిమూవ్ చేస్తాడేమో
ఆ అదైతే నిజమె ఇంకా స్టోరీస్లొ ఇంప్రూవ్ చేస్తారు ఆ షూటింగ్స్ని అన్ని కంపార్ జెసుకొని ఎడిట్ చేసి
ఇంగ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు యాడ్ చేస్తరు
ఆ ఎడిటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక ఏ దానికి ఏ సీన్కి ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెట్ అవుతుందొ దాని బట్టి ఇప్పుడు చేస్తారు
అ ఔన్ ఇనిన్ మ్యూజిక్ లేకపొతె అసలు ఎమోషన్స్ చాల తగ్గిపొతయి కదా
ఆ అదైతే నిజమే
ఉ ఇంగా బిఎఫ్ఎక్స్లు విస్ల ఇంకా వర్క్ ఎక్కువ
ఆ ఔను ఇంక గ్రీన్ స్క్రీన్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అనిమేషన్ ఇలాంటివి చాల వర్క్ ఎక్కువ
ఔన్ ఇంగ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఎక్సయిట్మెంట్ స్టార్ట్ అయ్తుంది మనకి
ఆ ఎప్పుడంటే ఇంక సాంగ్స్ రిలీజ్ అయ్నప్పుడు ఇంటర్వ్యూస్స్ కాని ఇంకా ప్రమోషన్స్ అప్పుడు ఇంకా చాలానే
చాలా ప్రమోట్ చేస్తర్ గద వాళ్ళ మూవిని వాళ్ళు
ఆ అవును ఇంకా థియేటర్లొ ఫస్ట్ షోకి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూస్తే సూపర్ ఉంటుంది కదా అసలు
అసల కట్ఔట్స్ అంటా ఫైర్ వర్క్స్ అంట ఇన్ ఇంగా పాల అబికెష్ పాలాభిషేకలు
ఆ అవును అవును మరి ఇంకా మూవీ హిట్ అయితే అందరూ హీరోని అప్రిషియేట్ చేస్తారు కదా ఇంత బాగా ఫ్యాన్స్ అందరూ
అ అవును కానీ టెక్నీషియన్స్ గురించి తక్కువ మంది మాట్లాడతారు
ఆ కానీ ఆ వాళ్ళ ఎఫర్ట్ కూడా అంతే ఉంటుంది
వాళ్ళంతా మూవీ చేసి ఎడిట్ చేసిన దాని వలనే కదా వచ్చేది ఇదంతా అట్ అవుట్పుట్
ఆ అవును
ఉమ్ సరే అయితే ఇంకా ఏమి
ఉమ్ చెప్పంలి ఇంట్లో అందరు బాగున్నారు
మ్ బాగున్నార మీ ఇంట్లో
ఉమ్ అందరు బాగున్నారు సరే మళ్ళీ మాట్లాడదాం ఉమ్ బాయ్